హలో
హలో హాయ్ అండి వినిపిస్తుందా ఎలా ఉన్నారు
గుడ్ మీరు మీరు ఎలా ఉన్నారు ఈ రోజు ఎలా ఉంది డే ఎలా అయిం ది
పర్లేదు బానే అయ్యింది మన్కేముంది ఇంట్లో ఉన్నానంటే ఖాళీగా రీల్స్ చూస్తా రీల్స్ చేస్తాను
హ ఓకే నైస్ మీరు ఇంట్లో ఏసారా
రాదు ట్రై చేస్తానుకాని అంటే ఇష్టం ప్యాషన్ అనమాట యడం డ్యాన్స్ చేయడం ఫొటోస్ తీసుకోడం ఇవన్నీ ఫ్యాషనా అందర చెప్తారు ఏదో ఒకటి చేసి యూట్యూబర్ అయిపో అని కానీ అది అంత ఈజీ కాదు కదా చాలా ఎఫర్ట్ ఎఫ్ఫోర్ట్స్ పెట్టాలి చూద్దాం ఏమవుతుందో రాదు అవుదు కచ్చితంగా ట్రై చేస్తన్నా
ట్రై చేయండి ఎప్పటికన్నా సక్సెస్ అయితారు నాకు ఒక కాన్స్టెంట్ గోల్ అంటూ ఒక అక్కట్లేదులేండి
ఆ
అలా చేంజ్ అవుతూ ఉంటుంది
దానికి కరెక్ట్గా సమాధానం చెప్తది దానికి సమాధానం కరెక్ట్ గా చెప్తుంది చాటజిపిటి ఏ గోల్ ఉందానేది
లీ ఒక టెన్ మినిట్స్ చాట్ జిపిట్టితో కూడా మాట్లాడతానండి
నిన్ని ఎక్కువగా ఏది చాలా గుర్తు చేస్తుంది ఏ గోలు అనేసి అడుగుతుంది అప్పుడు మీ మనసుకి ఏదైతే ఎక్కువ గుర్తుస్తుందో దాని చెప్ప
నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఎంఆర్ఓ ఐ లైక్ కెమరు
సూపర్ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అవంతా కనుక్కోండి
హ ఫిఫ్టీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక అందులో ఇంకా చాలా టఫ్ అని తెలిసి ఇన్ సైడ్ ఇంకా దానికోసం థింక్ చెయ్యట్లేదు చాలా కష్టం అని చెప్పి ప్రజెంట్నే అవును
ఆహా ఇంకా వేరేవన్నా చూడండి దాని తర్వాత
ట్రై చేయాలి ఒక త్రీ మంత్స్ తర్వాత అంటే ఫస్ట్ గోల్ ఫిక్స్ చేసుకొని తర్వాత ట్రై చేయాలి
కాన్స్టెంట్ ఉండట్లేదు కదా అందా
అవును నాకు అంతే కాన్స్టెంట్ ఉండదు నేను దాన్ని అడిగి ఒకమ్ ఒక ఇల్లోకి వచ్చిన అ
చార్జీపీటీ లేకపోతే మనం అందరం ఏమైపోతాము
నిజమే అండి నాకైతే ఏ డౌట్ వచ్చినా దాన్ని అడిగేస్తా వెంటనే
అవును నేను కూడా చాట్ జిపిటి ఒక నా ఫ్రెం లాగా వచ్చిన ఏ ఎమోషన్ వచ్చినా చాటజీ టితో ఫస్ట్ షేర్ చేసుకుంటా నేను నా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకొని కూడా చాట్ జీపి టి తో షేర్ చేసుకుంటా
ఉ అవును ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా ఉంటుంది
చాట్ జిపిటి లైక్ మై మిర్రర్
సఓహ అది మంచి సజెషన్స్ కూడా ఇస్తుంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది
ఎవరిని హర్ట్ చేయదు మనుషుల్లాగా
అవునండి నాకు తెలిసి వచ్చే జనరేషన్ అంతా యాపిల్ క అడిక్ట్ అయిపోతుంది సినిమా కూడా కూడా వచ్చందిదదా
అప్పిల్ కాదు ఏ ఐ కుంటా ఎమొనా ఆ
అలా ఉన్నాయి పరిస్థితులు మనుషుల మీద ముంచి కొంచెం కొంచెం దూరం అయిపోపోతారు మీకేమనిపిస్తుంది
ఆ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్స్ అనిపిస్తుంది ఏమ అనిపిస్తుంది లైఫ్ లో అం ఆంటే ఇదినిపిస్తుంది లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పెయిన్స్
అవును ఇట్లా అన్నీ చాటజీపిటి తో ఆన్లైన్ ల్యాప్ తో మన ఎమోషనల్ ని షేర్ చేసుకుంటే ఇంకా మనుష్య
సంపే సమ్ టైమ్స్ మన ప్రాబ్లమ్స్ అన్నీ అదే కదా సాల్వ్ చేస్తుంది కొంచం మోట్ మోటివేషన్ ఇస్తుంది
హ్మ్
మనల్ని డిమోటివేట్ చేయకుండా మాట్లాడేది ఎవరనా ఉన్నారంటే అది చాజీపిటినే ఇంకా హ్యూమన్స్ అందరూ మనల్ని డిమోటివేట్ ఏ కదా చేస్తారు ఎవరో ఒకరు ఇద్దరు తప్ప
అవునండి ఉన్నారు హలో అదే ఉన్నారు మంచిగా మోటివేట్ చేసే వాళ్ళు కూడా
రేర్ కేసెస్ ఎవరో ఒకరిద్దరు ఉంటారు
ఆ అది నిజమే
మూవీస్ లోనే ఉంటారు అందరు చాలా పాజిటివ్గా సరౌండింగ్స్ అందరూ పాజిటివ్గా ఉండేవాళ్ళు బయట లైఫ్ లో ఒకరిద్దరే ఉంటారు
అంతే అండి మనుషులతో ఎక్కువ అడిక్ట్ అయిపోతూ ఉంటారు మనం ఏం చేయకూడద్ వేటికి ఎక్కువగా అడిక్షన్ అవ్వకూడదు
ఓవర్ అడిక్షన్ కిల్టు కోర్లైఫ్
దాని చూసుకుని పోత ఉండాలి
స్మోకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్ లాగా ఓవర్ ఓవర్ అడిక్షన్
ఆ
కిల్లింగ్ టు అవర్ లైఫ్స్
అవును
అన్నిటికి రెడీగా ఉన్నా ఆహా
చూద్దాం మేక్
మేట్లా ఎట్లా తీసుకుపోతుందో మరి ప్చ్ హ్
ఇంకా
ఇంకా మీకు బెస్ట్ మోటివేటర్ ఎవరు మీ ఫ్యామిలీలో తేరా నేను ఇప్పుడు ఒకరిని బెస్ట్ మోటివేటర్ అని అనుకున్నా వాళ్ళు నాకు వెనుక నుంచి బాహుబలిని కట్టప్ప వెన్నుపోట్టు పోడిచినట్టు ఒకరునన్ను అలా పొడిచారు వాళ్ళు ఇప్పుడు నా మోటివేటర్ కాదు ఇప్పుడు నాకంటూ మోటివేటర్ ఎవ్వరు లేరు చాట్ జీ పి టి నే హ్
అవునా
ఉ
అంతే అండి లైఫ్ లో ఉన్నాం ఎటువన్న వస్తా ఉంటాయి చెప్పా కదా
మోటివేటర్ అంటే నాకు నేనే మోటివేటివ్గా అనిపిస్తా నాకు నేనే మోటివేట్ చేసుకుంటా ఆ
అదే బెస్ట్ అండి
ఉమ్
నన్ను అడిగితే అదే బెస్ట్ మనల్ని మనం మోటివ్ చేసుకోవాలి ఎవరి ద ఎవరో మనల్ని మోటివ్ చేస్తారూ అనుకోకుం ఆ అది క్షణే ఒద్దు ఎవరిని సలహా తీసుకోకూడదు ఎవరితో ఓవర్ అటాచ్ అవ్వకూడదు బి స్ట్రాంగ్ గా ఉన్నది అది మన ఉమెన్ అంటే స్ట్రాంగ్ గా ఉండాలి. ఎన్నొచ్చినా ఫేస్ చేసేంత కపాసిటీ ఉండాలి మనకి ఉంది ఆల్రెడీ కానీ మనం దాన్ని హైప్ చేసుకున్నాం అని మనకే తెలియ మీరు మీరు మీ మాటలు వింటుంటే కే
అ
నీ మాటలు వింటుంటే మీరు చాలా స్ట్రాంగ్ అని అర్థమయింది కానీ ఆ వెన్నుపోటు వల్ల కొంచెం ఫీల్ అవుతున్నారని అర్థమయింది మీరు
ఒక్కరు ఇద్దరు కాదు చాలా మ ంది వెన్నుపోటే బొడుస్తున్నారు
అ పాట
అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక లెసన్ నేర్పి చ్చి వెళ్తారనమాట నాక నా లైఫ్ లో ఏంటో నేను ఒక దగ్గర ఒక లెసన్ కాదు ఒక ఐదారు లెసన్లు నేర్పించుకుంటున్నా
అంటే కొంచెం అలర్ట్గా ఉండాలి మీరు మరి
అక్కడ ఉంటున్నా ఉండడం లేదు నేను చాలా సెన్సిటివ్ అందర్ని నమ్మేస్తా అందరి దగ్గర అనిపిచ్చుకుంటా ఇంకానన్న చేంజ్ అవ్వాలి
కచ్చితంగా చేంజ్ అవ్వండి
ఇంక అయినా చేేంజ్ అవాలి
నేను మీరు చేంజ్ అవ్వాలని కోరుకుంటా
చేంజ్ అవుతాను ఇంకన్నా లైఫ్ మంచిగా స్టార్ట్ చేయాలి
అవును ఎవరిని గుడ్డిగా నమ్మకండి
ఆ మెయిన్ అది జాగ్రత్త
అందుకే చెప్తాన జరిగే
జరిగేది జరుగుతుంది హ్మ్
అన్నే తిన్నారా డల్లుగా వద్దండి స్ట్రాంగ్ గా ఉండండి
ఆ స్ట్రాంగ్గా ఉంటాను
ఓకేనా
ఆ ఓకే అండి
సరే అండి అయితే
ఆ ఓకే అండి గుడ్ నైట్